నమస్కారం చెప్పండి నమస్కారం చెప్ చెప్ ప్పాలండి వీచేశాలు
ఈరోజు ఏంది చెయ్యాలి ఇంట్రెస్టింగ్ టాపిక్
మీరే చెప్పండి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏం తిన్నారు అండి నేను అయితే పిజ్జా
అవునండి నేను అన్నాం తిన్న నా బుర్ర టైట్ అయిపోయిందండి
అవునా అండి ఏడికి వెళ్లి చేస్తున్నారు మీరు
ఆ
సీసీ కెమెరా లేదు అండి మా దగ్గర లేదండి మా అక్క అడుగుతే చెప్తున్నా అండి అవునా అండి మీ అక్క ఎవరో ఆ ఎ వాస్తవాళ్ళ పోతారండి తేజు కు ఉంటందండి ఉ మా అక్కకి ఇస్ సరే అండి ఇక ఉహు చెప్పండి వినిపిస్తలే అఖిల్ అసలు రాధ అండి ఈ పొద్దు వస్తారు చెప్పండి వినిపిస్తలే అండి
ఏదైనా పాట పాడండి కదండి
నా ప్రాణమా మీరు కూడా ఫుల్ ప్రీల్ చేయండి
ఓకే అండి
ఈ ఒకటి మంచి సాంగ్ పాడదాం అండి ఓకే అండి నువ్ ఎన్న ఎన్నాలకు గుర్తువచ్చావే వాన చుట్టంల వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నా తొనే అంతే వచ్చు అండి నాకు
నిత్యం ఉంటానంటే సయ్యరా చీర తీసుకోనా
నం నువ్వొస్తానంటే నీ వద్దదనా తరికిన తరికిన
తరికిన తోం ఇంక అండి ఏ పాట వచ్చు అండి
ఇంక గాది అది సాడ్ సాంగ్ ఒకటి నువ్ ఉంటే నా జతగా అది పాడనా ఊ ఉ ఓకే నువ్వంటే
టే నా జతగా
నీలో నేను ఉంటా ఉపిరిగా
గురువైనా ఉగా
చెలియా ఎవరు గూర్తించరుగా నా ప్రేమను అంటూ నీ కోసం నీ లోకం బహుమా నం చేసేస్తా నువ్వులేనీ ఈ లోకంలో లో నన్ను నేనె బలి చేస్తా నువ్ ఉంటే ఊ ఊపిరిలా పిల్ల ఉంచన రోజా పూ ప్రియనా పువ్వుల్లో అందించే ప్రేమ పరుగున ఉన్నదిరో తనహోజ్
చలీ తాకినా మొగ్గ నై ఒదిగ అంతే అండి నాకు ఇంతే వచ్చు
ఇంక వేరే సాంగ్ చెప్పండి
ఆ ఇంకా వేరే సాంగ్
ఇంకా ఎమో ఉంటాయి అదే అటు నువ్వె ఇటు నువ్వే ఎటు చు చూస్తే అటు నువ్వే
ఓడియమ్మ బంటి
ఇదంట పాడదాం అండి
పాట పెట్టిండు మళ్ల ఎందుకు బో ఉ పెట్ట
సెలవనుకో మరి యేడవకే మానస
పాబు నాకే గంగ గంగ మదియె అది నిజమైపో అవుదు కదా
ఈ దూరం
ఏనాటికి చేరు నవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాట్లాడునో కన్నుల్లో నీకే రరు తాలకన్ని తిని నినేమనుకోవాలి నిన్నేమనుకోవాలి నాకు గంతే వచ్చు అన్ ఇంకో పాట ఒక మంచిది చెప్పండి వీళ్ళు వొయినంకా చెప్పుతా మెరిసి పోయేనే ఈర ఆ పిల్లా చూసి
మాటల్ ము అన్నీ మరచిపోయా నిలే నమిలేసి ఇల్లు వాల్ కి రంగు రంగు ముగ్గులు పెట్టినట్టు గుండె కు ఎంత సందడి వచ్చేనా
వేప చెట్టు ఆకు కొమ్మరి మీకు మరించినట్టు వీడి కేమో జాతర వచ్చేరా నాన్న కొంగు చు ఉన్న చిల్లరా నువురా రాత్రిర అంతా నిద్ర పో పోనీ అల్లరే నిదరా మూడు వారి పోయిన అడవిలి లాంటి ఆసకే ఒకసారి చిగురు వచ్చే రా నా మనసే ఏ నివేనకే తిరిగినది నీ వయసేనాకు ఇమ్మని అడిగినది లలయి లయి రే లయి రే లయి రేలలయి లయి రే రే లయిరే తర వారి ఉన్నా పావు రాయిలా
గో అవు రాయిలా ఎంత ఎదురు చూసినాను అన్ని దిక్కుల నువ్ వచ్చినట్టు తేదు అలికి నవ్వగా చిట్టి గుండె గంతు లేదు చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప పై ఎవ్వరు వద్దు లేరా నీ బుగ్గ
గా పట్టు వన్నెదా బుజ్జగించి రా నే బుజ్జగించి రా పోరా ఉకించుకుందాం ఉందా ఉదహరణమంటే పపోతే పొథెహోచ్ నేను ఎవ్వరో ఓటివు తరువా నా ప్రేమ నో పాయింట్ నీ కోసం నీ కోసం మహుమానం చే చేస్త నువ్ లే లి లోకంలో నాను వీడి గడిచే నువ్వు ఉంటే మీ సింగింగ్ చూసి నేను వెళ్ళనమ్మ ఒకటి నే నో నేను రాసానుగా నా కళ్ళతో ప్రియలేక తా చెర నో చరదో
తెలియదు ఆ
నా కాల్ లమే కాలమే వీడగా మే
వెనుక పడను మనసు పడిన మనసే ఇష్టమైన సకూడా అయి
త్రీ మనిట్స్ త్రీ మనిట్స్
చక్కనైైన చుక్కరా చక్కనైైన చుక్కరా నిన్ను కోరు కుందిర
ఆ సుందరా ప్రియతమా హరికి హరి దయాకర్ తరకామ్ మాయ శిలిపిని అదయితే చెప్తున్నా అండి ప గ్లాస్లాస్ కాదు ఐసు బుల్లా టియరు ఎండి వైఫూ గార్లే కన్ను లైఫ్ రివర్స్ గీయర్
లవ్వూ లవ్వు ఓ మై లవ్వూ
యోసతకవ్వో ఓనీకవో గాలికి నైన్ నైయ్యే నువ్వు ఎంకోన
దిస్సు సాంగు బాయసో ఫోర్సూ ఇంకేం ఉంటది అంతే ఇంతే వచ్చేయండి
అ ఇంకా టూ మినిట్స్
ఏం పాట అది
గిరగి గింగిరాయినే జరుగుతున్నది బొంగా రాయినే సాలా సరా ద పో ఓక్కరాజు అనుకో కొండా తనాడు తలిచారే
పేపమ్మ పూసే కొండ
సంతోషం మాట్లాడే రెట్టలుగా ఆ ఆటాడుకుంటు రాదు సరగాగా ఒక రే మోసీను ఒక ఒకరేమొ జున్ ప్రతిసారి గంగా మురిసానే వర్షంగా పాటేమో ఇయ్యదు ఈరోజే
గంగా
పవ్వు జలంగా పండుగల
కన్నీరులేని కలలే కంటు చిన్నారి చలిమే
తీయనీ మాటలతో రౌడీ కే రోమాన్స్ కయ్యను నేనేం రైట్ అయినా రాంగ్ ఏ అయినా ఏదో ఒక ప్లానే వేసి సర సర మాటు అయిపోయిందండి సరే ఇంతటి తో ఈ టాపిక్ సమాప్తం అండి నమస్తే